హలో
బాగున్నావా
ఆ బాగున్నాను మీరు బాగున్నారా
బాగున్న ఏం చేస్తాను
ఏం లేదు పాట చూస్తున్నా
పాట నువ్వేనా చూస్తా న వినపడతా న నాకి
ఆ పా అ ఇంకా ప్లే అవుతాయింటే చూస్తూ ఉన్నా
ఉహు
మీకు ఇష్టము పాటలు ఆ తినేసా
నాకా ఇష్టమే సాంగ్స్
మీరు బాగా పాడతారని కూడా విన్నాను మీకు నాకా ఉ నీకు
నాకు ఇప్పుడు ట్రై చెయ్యలే ఏ రీసెంట్ గా వచ్చినట్ వింటా అంటే
అవునా
ఉ
నేను కూడా ఓల్డ్ సాంగ్స్ అప్పుడప్పుడు వింటా ఉంటా ఇంకా కొన్నిసార్లు ఇంగ్లీష్ పాటలు కూడా వింటా ఉంటా
ఆహ
ఉ అవి కూడా బాగుంటాయి కదా
ఆ అవును
ఉ అవును సమన్ ఎంతధర్యత అంది దానికి వెళ్తున్నారా మీరు
ఉహో లేదు మా ఇంటి బంగారం కదా
ఆ మా ఇంటి బం
నేను ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిపోయిందేమో అనుకున్నా రిలీజ్ అయిపోయిందేమో అని అన్ని ప్లాట్ఫామ్స్ లో వెతుకుతా దాన్ని చూడాలని కానీ మొన్న వేరే ఫ్రెండ్ చెప్పింది అది ఇంకా కాలేదు అని అ
అవునా ఉహ్
కంటయిసార్ అది
ఆ బాగుంటుంది అనుకుంటాను అంటే ఫ్యామిలీ కదా అందరు చూడొచ్చు వెళ్ళి
ఆ ఫ్యామిలీల అందరూ అదే మా ఫ్రెండ్ అయితే ఒక పిల్ల సమంత ఫ్యానన్మాట
ఆహా
మ్మ్ ఆ పిల్ల పోదామంటాంది. ఇస్ సండే అలాగ చూడాలి ఒకవేళ సినిమాకి
అవునా
అంటే ముందా పిల్ల నా కోసం ఎన్ ఎన్ టి ఆర్
అవునా
ఉమ్మ్ ఇంకా తన కోసం అన్నా కూడా పోవాలి. రేపే రిలీజ్ మామూల్గా ఇంగ వాళ్ళ కి ట్రైనింగ్ ఉంటుంది కదా
అవును.
ఇంగందు కనేసి ఆ సండే పోదాము అన్ చెప్పా హ్మ్ అంతే హ్మ్ ఇంకేమండి మరి
చెప్పాలండి. ఇంకా మ్ ఎవరెవరు వెల్ తున్నారు నువ్వు నీ ఫ్రెండ్ మాత్రమేనా
నేను మా ఫ్రెండ్ ఇంకో పిల్ల కింద ఒక పాప ఉందిలే. ఆ పిల్ల పోదామనుకుంట కదున్నం.
కింద పిల్ల కూడా వచ్చిందా హాస్టల్కి
కింద పిల్ల అంటే ఎవరని
ఏంటి మన క్లాస్ కాద ఆ పాప
ఆహా మన్
మ్ హు సరే సరే.
మ్మ్.
ఎంజాయ్ చేసి రండి.
ఆ అదే ఇంకా లాస్ట్ ఇప్పుడు ఒకసారే అన్మాట పోయిండేది ఇడున్నప్పుడు హాస్టల్లో ఇంగ దేవరాక్ పోయిండే ఆ పిల్ల నా కోసమోచ్చిండే మళ్ళీ ఇంకా
నువ్వు దేవరాకి పోయిన్నావా
ఆ వెళ్ళా
ఆ నాకు తెలిదే ఈ విషయం.
అప్పుడు సెకండ్ ఇయర్లో ఇంకది వదిలింది కదా అప్పుడు స్టార్టింగ్లో
అవునవునులే.
హ్మ్ అప్పుడు ఇంకా వెళ్ళింటిమి నా కోసం వచ్చిండ్రి వాళ్ళు
అవునా అంతే ఏముంది ఏం వెళ్లి చూసేసార బానే ఉంటుందననే అనుకుంట టన్న నేనా మూవీ హలో
ఆ మూవి అదే చెప్పారు. ఆ చెప్పండి బాగుంటుందాని కన్నా
మీరు హాస్టల్లోనా ఉండేది.
ఆ హాస్టల్లో ఉన్నా నేను
ఆహ! మీకు ఫుడ్డు మొత్తం బాగుంటుందా
ఫుడ్డా పద్ధన్నే నైట్ అడ్జస్ట్ కావచ్చు కానీ మధ్యాహ్నం కొద్దిగా
మ్మ్
ఏమంతా బాగోదు.
ఆహా! అవునా
హ్మ్ ఇంకేమంటే ఇప్పుడు. తింటే గిన ప్లేట్ లో పెట్టుకొని తింటే పర్వాలే బానే ఉండ
హ్మ్ హ్మ అంటే ఇప్పుడు మధ్యాహ్నం ఓకే మార్నింగ్ ద మధ్యాహ్నం ది చేసేసినార అప్పుడే
మధ్యాహ్నందా ఆ చేసేస్తస్తారు క్యారీ కట్టుకొని మది కొద్దిగా దూరం ఉంటుందా ఇంక అందుకు కట్టుకునే వాళ్ళు కట్టు కుంటారు
హ్మ
తీసుపోయేవాళ్ళు తీసుకుపోతారు ఇంకా మధ్యాహ్నం కూడా కొంతమంది వస్తారన్నమాట
హ్మ్ హ్మ
హ్మ వును మీకు ఇంగ్లీష్ పాట్లు ఇష్టామా
ఇంగ్లీష్ పాటలా ఆ బానే ఉంటాయి కొన్ని వినేదానికి
హ్మ్
ఆ బానే ఉంటాయి వినేదానిక అయితే ఇష్టమే కానీ మరీ ఏమ అంతే వినను నేను
అ
ఎప్పుడో ఒకసారి వింటా ఉంటా అంతే హలో వినపలేద
అంతేలి ఆ ఇనపడిస్తందిలే ఇనపడిస్తంది వినపడిస్తంది హ్మ్ మీరు కార్టూన్స్ చూస్తారా
ఏంది ఇంకోసారి చెప్పు
కార్టూన్స్ కటూన్స్
కార్టూన్సా చూడను నువ్వు
నేను చూస్తా అంటాను
అవున నేను ఎప్పుడో వో ఫిఫ్త్ క్లాస్ లోనే ఆపేసిన కార్టూన్స్ చూడడం అ
అవునా
ఆ అప్పటి వరకు చూస్తాంటి ఏంటేంటివి అంటే డోరాబుజ్జి హైడి డియర్ బ్రదర్స్ డియరా బియర్ ఆ బియర్ బ్రదర్స్
ఆ బియర్ బ్రదర్
ఇంకా ఇంకా ఏం జాకీ జాన్
జాకి ఇ చాన్ హ్మ జాకీచాన్ బాగుంటంది కదా
ఆ అది మాన్నెక్కువ జూస్తాడు నాక్ నచ్చదు ఎందుకంటే దాంట్లో ఫైటింగ్ సీన్స్ ఎక్కువ ఉంటాయి కదా ఎందు కొట్లాడుకుంటా నే ఉం పెట్టారు వేరేది పెట్టు వేరేది పెట్టని కొట్లాడుకుంటానే ఉంటాం నేను మాయన్న అప్పుడు మా అన్నకు అది మాత్రం బాగిష్టం, ఉమ్
కనీ ఒక్కసారి అది నువ్వు చూసి నుంచి బగా ఇంట్రెస్ట్ పుడుతుంది తెలుసా
కరెక్ట్ కానీ నాక్ ఆర్ త్తమే గాదు ఆ అంత ఒకరి నుంచి ఒకరు తీసుకుంటా ఉంటారు ఒకరు వెతు వెతుకుత అంటారు ఇంకొకరు వెతుకుతు అంటారు ఏదో అర్థమే కాదు నాకు
అంటే అవిట్లా రాళ్ళుంటాయి ఆ రాళ్లు పొందితే వాళ్ళ కి పవర్ వస్తుందనమాట అది మన హీరో చేసీ విలన్స్ కి చిక్క కూడదన్నట్లా పోరాడుతుంటాడు
హ్మ అదే ఇంకా అదే చానా మంది విలన్సుంటారు కదా ఒకరే కాకుండా
ఆ సింజు అనేసి వాడు ఉంటాడు ఒకడు
ఆ అదే అర్థమే కాదు నాకు అప్పుడు కొన్ని కొన్ని ఎపిసోడ్స్ బాగా అర్థమయ్యేలా ఉంటాయి అవి కొన్ని చూస్త ఇంకేమున్నయి ఆ ఇంకా ఏమున్నాయి మౌస్ కి ఒక పిల్లోడిది ఉంటుంది చూడు దాని పేరు ఏం పేరు వాళ్ళ మమ్మీ ఉంటాడు డాడీ ఉంటాడు ఆహా
లిటిలుస్ అది బావుటుంది కదా
ఆ అది చూస్తా ఉంటా
అవునా
అ కా మా చిన్న చిన్నగా ఉంటారు అగ్గి పుల్లలా మనుషులు ఉంటారు ఆ వాళ్లు
ఆ వాళ్ళే అండి అది కూడా బాగుంటాది
మ్మ్ అవును అంటే అవి చూస్తా ఉంటే మళ్ళా ఆపేసినం
అవునా ఇప్పుడు మూవీస్ చూస్తారా మీరు బాగా
ఆ మూవీస్ ఎక్కువ చూస్తాం
మ్మ్ హ్హ్
మూవిస్ ఆ హా ఉన్నంత వరకు అవి చూస్తా ఉన్నాం ఇంకా ఫోన్స్ చేతిలోకి వచ్చినప్పటి నుంచి రీల్స్ అవి ఇవి సరిపాయే
అవును నిజమే
మ్మ్ అప్పుడు ఆ కాలంలో మేము టెన్త్ వరకు రిమోట్ కోసం కొట్టుకుంటానే ఉంటుమీ ఇప్పుడు అది చూసే వాళ్ళే లేరు
అ నిజమే అంత టైమ్ చేంజెస్ అంటారు కదా
ఇంకా, టీవి పెట్టకపోతే కాదు ఒక్కొక్కసారి మాకి, ఎందుకంటే ఫోన్స్ ఉంటాయి కాబట్టి
అవునండి
ఇంకా అంతే ఈ మళ్ళా ఇప్పుడేమో వన్ ఇయర్ నించి తనకి మనీ వేపియ లేదు
ఆ అంటే ఇంట్లో సీరియల్స్ చుడరా మీరు
మ్మ్ హ్ నాకు అలవాటు లేదు ఇంక మా అమ్మకీ అలవాటు లేదు ఇంకా మ అమ్మ అప్పుడప్పుడు ఇప్పుడు ఫోన్ చూస్తా ఉంటుంది అంటే ఆ మా అమ్మకి మా నాన్నకి ఒకే ఫోన్ ఇంకా వాళ్ళిద్దరు చూస్తా ఉంటారు ఆ ఫోన్
మ్మ్ గ్రేట్
ఈ న్యూస్ అంటే చాలా ఇష్టం న్యూస్ కూడా ఫోన్ లోనే చూస్తాం
టీవీ చూడడం తక్కువ
ఆ టీవీకి బిల్ అన్నీట్లా తిరిగి ఫోన్లకు కూడా మూడు వందలు వేపియాల నెలకు
అవును చాల వేస్ట్ అయితది
ఉమ్, ఫోన్లు ముగ్గురికి మూడున్నాయి, ఆ మూడిటికి వేసుకని మళ్ళ టీవీ కంటే కష్టమయితది కదా అని
ఆ అవునండి సరే మరి ఫ్రీగా ఉన్నార మళ్ళీ ఇంకో సారి కాల్ చెయ్యడానికి
అ ఆ ఫ్రీగనే ఉన్నమండి మళ్ళా చేయండి మాట్లాడుకుందాం
ఆ సరే మరి
ఊ సరే
బాయి
మ్ సరే బాయ్